ఏం లేదు పోలీసులు వచ్చారంట ఏమో తెలియదు సిఐ ఎస్ ఇద్దరు వచ్చారంట
వచ్చారంటనా ఏమో నేను కూడా నీతోఎవరు మా మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా
కాల్ చేసిండు నాకు
అవునా ఎందుకు వచ్చారంట మరి
ఏమో తెలీదు నాకు కాలే జేసీ మాట్లాడిండు అన్నా పోయినావు కదా మరి ఏమైంది మీ డాడీ మంచిగా ఉన్నార అని
ఆ అంటే ఎవరింటికి వచ్చారాని
లేదు ఊరికే వచ్చారంట వ్యాన్ తీసుకొని
మరి ఏదన్నా ఆ కిడ్నాప్ అండ్ ఐ మీన్ దొంగతనం కేసులు ఇట్లా ఏమన్నా ఉన్నాయో
మేబి అయి ఉండొచ్చు ఆ కోతుల నివారణే కావచ్చు దొంగల సంరక్షణే కావచ్చు
అమ్మో కానీ కోతులు నివారణ చేయాలి తెలుసా లేకపోతే బతికేతట్టట్ లేం
అసల్ అడగాలి
అసలు అడిగేంత ధైర్యం ఎవరుకు ఉందని ఎప్ ప్పు
అంటే దేనికి ఆయన ఏమనా పెద్ద పై నుంచి దిగొచ్చిండా
ఎవరు పట్టించుకోవట్లేర్ ఫస్ స్ట్ ఆఫ్ ఆల్ ఎందరూ సైలెంట్ గా ఊకుంటరు కొన్ని కొన్ని చాలా విలేజెస్లలో, చూసినవా చాలా వరకు కోతులను రిమూవ్ చేస్తున్నారు.
వాడ్ని కమ్ పిచ్చే ప్రయత్నం అన్న చేయా మొత్తానికి పంపియడం కాద్
అసలు నార్మల్గా అవి ఆ ఇయర్ లో ఫోర్ టైమ్స్ డెలివరీ అయితాయింట తెలుసా.
అవు అట్లా కాకుండా వాటికి ఇంజెక్షన్ అన్నా ఏయా
ఆ అదే కుటుం ఆ అదే దా నియంత్రణ ఆపరేషన్ చేపిస్ హా
లేద్ రా ఈయాలా హాస్పిటల్ బోయి ఇట్ల కోతి చచ్ టిన్నాంటే ఈ కోతులు అసలు ఘోరంగా అయిపోయినాయి. ఓ సజ్జకారీ గా తయారయినాయి, వాటికి మళ్ళీ పిల్లలు పుట్టకన్ వ్యాక్సిన్ అన్ కనిపెట్ టెట్ లేర్ అంటుంది ఒక ఆంటీ ఆ
ఏం చేస్తారు మరి పాపం స్ అసలు దారుణంగా అయితానయి దారుణం అన్ టె దారుణం మసలు వాటితోటి ఊపిరి మేస్, పాపం వచ్చిందా ఏంది ఇ వాళ్ళ హాస్ పడల్ కి
మొన్న మొన్న వచ్చింది
అయ్యో, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతదో కదా పిల్లలకి
కనిపించుండే మాకు ఆ ప్రెగ్నెంట్ లేడి ఏం దినవ్ కొండ్ ఉండాలంటే ఎట్లా తను ఎట్లా ఇప్పుడు పత్ ఏం జేస్ తది
అవును ఎంతయినా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి మెడిసిన్ అయినా, మళ్ళీ వేరే మెడిసిన్ కూడా యూజ్ చేయొద్దు కావచ్చు, ఇవే మెడిసిన్ వాడాలి కావొచ్.
ఆ ఇది వడ్ తది మళ్ళా ఆమెక్ పాపం సెవెన్ మంత్స్ ఇప్పుడు
అయ్యయ్యో ఎంత క్రిటికల్ సి వేషన్ చెప్పు
న కోతల అసలు వాడు దాలా ఉండనే ఉండట్లే ఉట్టిగా పోయే మనుషులని కరుస్తున్నాయి
అదే కదా అసలు ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ చాలా వచ్చినాయి తెలుసా మా ఇంటి సైడు మాకైతే మేము నార్మల్గా అల్లం పొట్టు తీస్తుంటే అడ కూర్చున్నాం నేను మా ఇంటి ఎనక వాళ్ళు మేం అందరం కలిసి కూర్చు న్నాం
ఆ కుర్చుంటే ఏమైనాది
అసలు అది ఏంది ఆ చిన్నడుండి ఒకసారి ఆ ఉరిండు ఉరేసరికి అవి ఒక్కసారి మీద ఆ కీసు కీసం అనుకుంటా ఊరుకుతునే ఉన్నాయి అన్ని అంటే ఒకదాని ఒక్కటే ఓరింది ఫస్ట్ ఒకటో రంగానే ఒకదాని అనుకొకటి మాట్లాడుతనే ఉన్నాయి నాకైతే మామూలు భయం కాలేదు అసలు అంటే అసలు అంటే అవి ఎట్లా అంటే మొత్తం మీదికి అసలు ఆగుతలేమ అన్నట్టు ఇక మేము నార్మల్ గా డోర్స్ తీసినాం అనుకో అసలు డోర్లు తీయే భయం తెలుస బయట గాలి లోపలికి రాట్లేదు లోపలి గాలి బయటికి పోవట్లేదు ఇండ్ల
లైన్ లోనే ఉండు
మాట్లాడు మాట్లాడు హలో హలో హలో
వినిపించేట్లే వినిపించట్లేదా
ఆహా ఏమైంది
ఆ లేదు ముళ్లు గుచ్చుకుంటే
అయ్యో ఎటుూ వోయినావ్
ఏటు పోలే కరెంట్ లేదు ఖళీగా ఊరికే అటూఇటూ చూస్తుంనా కరంట్లేదు ఉరికే ఖాళీగా అటు ఎటు నడుస్తున్నా
ఆహా నేను వంట ప్రిపేర్ చేస్త న్నా ఏం వంట చేసినావ్ ఏమో
ఏ ఏం ఉంది టమాటా ఎగ్
అవునా నేను ఇప్పుడే చికెన్ వండుతున్నా ఇవాళ సెమినార్ కు పోయినావా ఆహా బజ కింద
బానే జరిగింది అనుకున్న గెస్ట్లు రాలేదు కాగాని ఇంకా అనుకున్న గెస్ట్లు వస్తే బానే ఉండు
అవునా మన లోకల్ ఎమ్మెల్యేని పిలుస్తానని చెప్పినట్టు అనిపించింది
ఆమ్ ఏదో మీటింగ్ ఉందని చెప్పి ఆమె రాలేదు
అవునా
ఆ డిస్సపాయింట్ అయింది అ
ఎందుకు అంత సక్సెస్ ల్గా జరగలేదా ఏంది
న నేను ఇంకా న బిడ్డ అ అర ఆ
అసలు కరెంట్ కూడా ఊక ఊకే పోతుంది తెలుసా ఈ మధ్యలో
ఏంటి
కరెంటు నార్మల్గా మాట్లాడుతుంటే మాట్లాడుతుంటేనే కరెంట్ పోతుంది తెలుసా నిన్న ఆ అసలు నిన్న నైట్ ట్వెల్వ్ క అట్లా పోయింది కరెంటు
మళ్ళ ఎప్పుడొచ్చింది
వన్ అండ్ హాఫ్ వన్ థర్టీకి వచ్చింది అనుకో వన్ ట్వంటీ సెవెన్ మినిట్స్ క అట్లా వచ్చింది అని అసలు ఈ వర్ ఎఫెక్ట్ ఏమో గ్యాస్లు అయితే మొత్తమే ఇక ఆ రావట్లేవు కదా గ్యాస్లు గ
ఆ మొన్న మన దగ్గరికి మన కంట్రీకి గ్యాస్లు వస్తుంటే ఇట్లా బాగుంటే సరిగా
మన సైడ్ వస్తుంటంటే బాంబ్ వేశారా
అవునుతెలిద నప్ప
అంటే ఒకే ఆ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయా మనకు
ఆ వేరే కంట నుండి ఎక్స్పోర్ట్ అయితాయి మనకి మన దగ్గరం ప్రిపేర్ అవ్వవు మన దగ్గర ఓన్లీ సిఎన్జి మా త్రిమను
అవునా మరి సఎంజి యూజ్ చేయొద్దా ఎందుకు అంటే అది దేనికి యూజు
కుకింగ్ పర్పస్ లో చేయరు
మరి
ఇంకా వేరే డ్రైవింగ్ అట్లా ఆ పర్పస్ లో చేస్తారు
ఉ హు ఇప్పుడు నార్మల్గా పెట్రోల్ బంక్లలో మరి పెట్రోలు
పెట్రోల్ లేకపోతే సిఎన్జీ న యూజ్ చేస్తారు
పెట్రోలు వట్టల్సి యూజ్ చేసుకోవచ్చా
ఆ చేసుకోవచ్చా అంటే అది ఎలక్ట్రిక్ దాన్ని అంటే బేకి బట్టి ఉంటుంది
అవునా అసలు వీటికంటే ఎలక్ట్రికల్ బైక్స్ బెటర్ అనిపిస్తుంది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుదేమోనని మళ్ళీ అనిపిస్తాంది
అదిే ఎట్టడానికి కరెంట్ బిల్ పడుతుంది కదా ఎలక్ట్రిక్ బైక్ అంటే
కానీ మన లోయర్ క్యాస్ట్ వాళ్ళకు కరెంట్ బిల్ లాంటివి ఏమి లేవు కదా
ఎందుకు మా అట్లాంటి వెహికల్స్ పర్చేస్ చేసినప్పుడు పెడతారు
అవునా డాడీ అన్న అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు
ఏం లేదు నాన్న డ్యూటీలోనే ఉన్నాడు ఇంకా రాలేదు
అంటే నైట్ ఏ టైమ్ కోస్తా మార్నింగ్ ఏ టైం కి వెళ్తాడు అసలు అంటే హ అంటే రూమ్ రెంట్ తీసుకొనుంటాడా
లేదు వేరే అన్నయ్య వల్ల ఇంటి దగ్గరే ఉంటాడు
హ్మ్మ్ అంటే కొలిక్స్ ఆ అంటే మీ రిలేటివ్సా
లేరూ వాళ్ళు ఫ్రెండ్స్
ఆహ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అంటే వాళ్ళ ఒక ఫ్రెండ్ అనే వాళ్ళ ఇంట్లో ఉంటాడా
అవును క్కడే
ఆహా పన్నంతా అయిపోయిందా నీది
అయిపోయింది ఏం పని ఉన్నది కరెంట్ లేదు అసలు కరెంట్ పోయింది ఇప్పుడు
ఉ
పిల్లలు ఏం చేస్తుర్రు
టీవీ చ న్నారు ఈ ఎండాకాలం వచ్చింది ఏం పని ఉంటది వాళ్ళకు స్కూలు పోయి రాంగనే టీవీ తప్ప అంతే గద ఇగ వస్తారు స్కూల్ పోతారు వస్తారు రాగానే టీవీ చూస్తారు మొబైల్ ఎక్కువ చూడనివ్వను
ఇవ్వదు మరి మొబైల్ ఇస్తే మొబైల్ సే కందిపోతై
ఇంత ముందుకు ఒకసారి మా పాపకి ఏమైందంటే మొబైల్ చూసినందుకు కళ్ళలో నుండి అంత ఆ ఇట్లా ఊసలా గారి అంత కళ్ళు మొత్తం డ్యామేజ్ అయిందియి ఓ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా నిద్రలేక ఏడ్చింది బాగా
కళ్ళన్నీ
ఆ ఎర్రగా అయి నిద్ర లేక బాగా ఏడ్చింది నాకు అప్పుటి నుంచి భయమయి సరిగా ఫోన్ ఇవ్వన్
చేసేటప్పుడు ఏమో సంబురం ఏదన్నా చూసేటప్పుడు ఏమో సంబ్రం ఏనాన ఎడవల్లా మళ్ళా
ఆ